అక్కా ఏంజెత్తానవ్
ఏంలేదురా ఇప్పుడే వచ్చిన ఆఫీస్ నుంచీ
అయిందా పని
ఆ పనయింది ఇప్పుడే వంట ఏస్తున్నా
అంటే ఏంకరీ
ఆ ఏంకరీనా ఈరోజు పాలకూర పప్పు ఊ కొంచం చారు జేషిన అన్నవాళ్ళ అన్నవాళ్ తద చింటూ ఆఫీస్ పని చేేస్తాడు అన్న ఏమో టీ వీ చూస్తా ఉన్నాడు ఊ వచ్చిండా చిన్నోడు స్కూల్ నుంచి
అచ్చిండక్క ఫై కే అచ్చిండు
టూషన్ పంపిస్తున్నవా రాస్తు రాపిస్తున్నవా బుక్స్ వచ్చినాకనా ఆహా ఆ మరి బయట ఆడుతా ఉన్నాడా లేకుంటే నువ్వు ఏమన్నా వర్కు చేపిస్తున్నవా
నేను చెప్ నే ఇందాక అయిన్నీ అ ఆ లు నేర్పిచ్చినా
ఆ నేర్పియాలి ఏందంటే ఆ బుక్స్ రాలేదని తిరగనియ్యకు కొంచెం చదివిన రోజులు హాలిడేస్ కదా ఇంట్లోనే కూసున్నాడు కాబట్టి ఏం అర్ధం కాదు మర్షు పోతడా చిన్న చిన్నగా మనం
ఉమ్ మర్చిపోయినా అదే మర్చిపోతేనే కొన్ని కొన్ని చెప్తానా
ఆ
అదివా ఆలూ ఆ ఆ లు చెప్తా ఆ
నువ్వు కూడా నేర్చుంటానావా
నేను గూడా నేర్సుకుంటానా
ఆ నేర్చుకో నేర్చుకో
వానితో పాటూ అంతంత మాత్రమే కదా అందుకనే కొంచెం నేర్చుకోవాలి
ఆహా ఆ మరి నీకు కూడా రావాలి పిల్లలతోటో తల్లులు కూడా చదువొస్తాను ఇంగ్లీష్ మీడియం కదా ఇప్పుడు
అదే అదే ఇంగ్లీష్ మీడియం అనే
ఆ ఆ బయట ఎక్కువ ఆడనీయకు ఎండలు బాగున్నయ్
అ ఎండకు బోతలేడు
ఆ
పైకొత్తేనే కదక్క ఎనిమిదిన్నరకు పోయి
ఆహా ఆహా ఫైవ్ ఓ క్లాక్ వస్తుండా ఊ ఊ ఆ అంటే అయిపోయిందా అయితే
అయిపోయిందక్క
ఊహూ మీ సార్ ఎడుబోయిండు
మా సార్ ఇంట్లో పాలు తాగుతాండు
ఆహా పాలు తాగుతుండా ఊహూ ఊ ఆహా అవును మంచిదే టీ బంద్ చేయాల్రా బ్లాక్ టీ అన్నా గ్రీన్ టీననా పాలే ఆ పాలు మంచిదే లే ఎండలు కదా కొంచెం మజ్జిగ కూడా తాగున్లే ఎండకు వాటదెబ్బలు గిట్లా కొడితే బయట తిరుగుతాడు గదా ఊ కొట్టగాకుండా కొంచెం మంచిగా పాలు మజ్జగ ఎట్లా దా
ఆ గ్రీన్ టీ తాగుతాండు పద్దుగాల ఫైవ్ కి లేషి
ఊహూ ఊ
ఆ ఒక రోజు చిన్నాను తీస్కపోతే చిన్నోనికి అది మజ్జిగ తాగుపిచ్చిండు
అవును మజ్జిగ తాగాలె
పొద్దు పొద్దున్నే మజ్జిగ తాగితే ఏం గదా
ఏం కాదురా కొంచం అన్నం తినే ముందు బై ఆఫీసుకు పొయ్యేటప్పుడు కొంచం మజ్జిగ తాగవును ఎందుకంటే ఎం టకు పోతాడు కదా చిన్నోడికా చిన్నోడుకి బాటిల్లో పోసి పంపీయు స్కూల్ కు
మళ్ళ దాడితోని పోయి మొన్న తాగిండు
ఆహ
పరగడపున
ఆహ అట్లనేంకాదు కానీ కొంచెం ఏమన్నా తిన్న తర్వాతనే మధ్యాహ్నం కొంచెం ఎండ టైంలో బాటిల్లో పోస్తే తాగుతాడు
ఈయన పొద్దున పల్లాయి కొంచెం అన్నం తినేసి వెళ్తాను
ఆ మొత్తం వచ్చిందా
వచ్చింది వచ్చింది బియ్యం పెట్టుకుంటాంది
అదండి మంచిగా లేదు కదా కొంచెం జ్వరం వచ్చిందని వడదెబ్బ తలిగింది అన్నది కదా
ఆ అదే మోషన్స్ అయినాయ్ నువ్వు వేసిన కర్రీ అన్నీసరి చాలా పడతాడా తట్టుకోలే
ఆహా హాస్పిటల్లకి పోయిందా మరి
పోయింది గవర్నమెంట్ హాస్పిటల్
మట ఆ అది ఆ గ్లూకోజ్ పౌడర్ దొరుకుతాదిరా ఓ ఆర్ ఎస్ సెలువు అది వాటర్ బాటిల్లో తీసుకొచ్చ తీసుకొని వాటర్ బాటిల్లో కలిపి షేక్ చేసుకొని అది మంచిగా తాగుతే కొంచెం ఎండకపోయినాం కదా కొన్ని ఎనర్జీ వస్తుంది మంచిగా బయట కొనుక్కునే వాటిలలో ఆల్కహాల్ కలుస్తాంది అదిపోద్దుగాని ఇది దాగమన మంచిది ముుసలమ్మకు
అదే టాబ్లెట్ వేసుకొని మళ్ళీ వేయింది పదకొండు గంటలకు మల్లీ వేయింది
ఆహా హా
మ్ ఇస్కూల్ కి పోయొచ్చింది
ఇరవై మూడుకు వీడియోస్ ప్రోగ్రామ్ ఉంది మరొత్తద రాదనే నేను వాసవక్క లీడర్ కద అడుగుదామని మనస్కూల్ లోనే అడుగుదాం మరి సమ్మక్క వస్తుందా రాదా అనుకున్నా పదకొండు గంటల నుంచి స్టార్ట్ అయితది ఆ వాళ్ళకు వాళ్ళకు లోన్ ఒకటి ఇది ఒకటి ఉంటది అన్నట్టు ఇక ఒంటరి మహిళల విడోస్ కదా ఆ లోన్స్ అదోటి ఇద్దరు గురించి మాట్లాడడానికి ఇక మన స్వచ్చంద సంస్థ కదా ఆ వాళ్ళకి ఆ మీకు మహిళలకు లేదురా మీ మహిళలకు నెక్స్ట్ మంత్ ఉంటుంది లీడర్స్ ట్రైనింగ్ అందుకే అడుగుదాము సరే మీకు ఫోన్ చేస్తే తెలుస్తది కదా అని
ఇక మే రోజు స్కూల్కి పోయేస్తాన్ని ఎనిమిది గంటల అ పోతాంది మళ్ళా ఐదున్నరకొత్తాంది
ఆహ ఆ ఇంకా
ఆరు వందల ఐదు వందల అప్ప అరవేల ఐదు వందలు
ఆహా
మంచిగా చేస్తా ఇంకా అయింత ఐదు వందలు కూడా
ఆ
ఇన్స్ ప
సరే మంచిగా డ్యూటీ మంచిగా చేస్తే శాలరీ పెంచు
ఆ అదే అదే ఆ సార్గానీ అన్నకాని ఎందుకు చార్జ అయితులు కదా అక్క
ఇంక కొంచెం ఫాస్ట్ స్కూల్లో చేయడం కష్టం ఎందుకంటే పిల్లల చుట్టూ తిరగాలి కదా కొంచెం ఎనర్జీ లాస్ అయితాది కానీ కొంచెం తినమనాలి మంచిగా పొద్దున్నే టిఫన్ అదవి చేసుకని తినాలి మధ్యాహ్నం తినాలి సాయంత్రం అచ్చినం కొంచెం తింటే చేతన అయితది
తింటలేదు ఆమెకి చేతన అయితలే
ఊహూ ఉమ్
ఎనర్జీ లేదు ఆమకు ఎవరు పోయ్యేసరికి వాష్రూమ్ అందరూ పోతాల్లట ఆ వాళ్ళుకదే సరికోకుల్లు వాష్రూమ్ పోయేసరుకు ఆమెకు అదైతాంది కోతులొత్తానాయ్ మళ్ళా అన్నంలా అన్నం తినే ట్ టైమున్నే
ఆహా కోతులు అవును కోతులను రాకుంటా కొంచం జాగ్రత్త చూసుకోండ్రా ఎందుకంటే పిల్లలను గరిషిందంటే చానా ప్రాబ్లం అయితాంది
చిన్నొనికి నేనైతే పెడతానా
అదే మరి తీస్కపోయి ఏదైనా పెట్టు మొన్న పూర్ణన్న గరిస్తే నాలుగు ఐదు ఇంజెక్షన్స్ డోసు ఏ పిచ్చినాం ఓటెనకొకటి లైనుగా ఊ మళ్ళీ వాడకుంటే ఏదన్నా అయితది ఎన్నీ ప్రాబ్లమ్స్ అయితానయ్
అదే చిన్నాను కూడా అట్లనే అయ్యింది అక్క అయితేనే ఇరువై సూదులేసుకున్నాడు కొడుకు
ఇరవై
ఆ ఓసారి కోతి కరిత్తే నాలుగు ఒకసారి కోతి కరిత్తే నాలుగు కుక్క కరిచింది అవి అయిపోయినాంక మళ్ళా కుక్క కరిత్తే కుక్కకు ఐదు ఇంజెక్షన్ అవన్నీ ఏసుకున్నాడు కొడుకు
ఇప్పుడు నీకు మంచిగున్నదా హెల్తు మొన్న చూయించుకున్నావు గదా హాస్పిటల్
ఉంచుకున్నా అక్క ఇంక బలం లేకనే అన్నాడు ఫుడ్డు మంచిగా తీసుకోవాలన్నాడు
అదే ఇప్పుడు ఫుడ్ అంటే ఇగ పొద్దున కొంచెం పాలకూర ఆక్కూరలు గుడ్డు కొంచెం కూరగాయలు మంచిగా తిను
తింటా అక్క
ఆ
అవునే తింటానా అక్కా నీ దగ్గర అది ఉన్నదా
ఏంటిదిరా ప్రోటీన్
చిన్నోనికి బూస్ట్ బూస్ట్
అదే ప్రోటీన్ పౌడరు
ఆ అదే అదే
ఆ ప్రోటీన్ పౌడర్ ఉంది
తీసుకోమా తీసుకుంటే
ఆహా అయిపోయిందా చిన్నోడిది
అయిపోయింది అది అయితేనే పాలు తాగుతాండు చిన్నోడు
అదే స్కూల్ కెళ్తుంటారు కాబట్టి పొద్దున్న ఒక గ్లాస్ లో మంచిగా అది ఒక్క పూనేసి తాగిస్తే ఆ స్కూల్ ల మళ్ళీ మధ్యానం పన్నెండు లంచ్ టైం వరకు కొంచెం మంచి ఎనర్జీగుంటది బూ అది అది ప్రోటీన్ పౌడర్ కదా పిల్లలు పెరుగుతా ఉంటారు కొంచెం హెల్తీగా ఉంటారు ఎప్పుడైనా ఎండలో అటు ఇటు పోయినా స్కుల్లోనైనా కొంచెం నీరసంగా లేకుండా మంచిగుంటాడు అందుకే తాగియ్యమని నేను ఫస్ట్ నుంచి చెప్తాను ఒక ఐదారు డబ్బాలు తాగితే చిన్నోడు కొంచెం ఎనర్జీగయితాడు బక్కగున్నాడు కదరా సన్నగా
అదే అదే నా నేను తాగనున్న డబ్బా కూడా ఆయనే తీసుకొని తాగిండు
ఆ నీ కంటే ఇగ అయన దాగనీలే
ఇంగా ఆయన తగనీ అనే ఆయనకు పోత్తానా పొద్దున
ఆ నువ్వు వేరేది తాగుదువులే గానీ వాడికైతే పాలల్లో తాగీ రోజు పొద్దునే ఎందుకంటే స్కూల్ కు పోతాడు కదా చెప్పేటి అర్థం కావాల టీచర్స్ దగ్గర కొంచెం నిద్ర మబ్బు లేకుండా పోదాం మంచిగా యాక్టివ్ ఉంటాడు ఉ పిల్లలు కదా ఆ వాళ్ళకు అది తాగడం వల్ల ఇంకా ఆ ఇంకొకటి కూడా సప్లిమెంట్ ఉంట రా అది ఏసుకోవడం వల్ల ఏమైద్దంటే వాళ్ళకు మతిమరపు అనేది ఉండది అంటే చెప్పితే గుర్తుంటది అన్నట్టు ప్రతీదీ వాళ్ళు అప్డేట్ టై పోతారు ఏదన్నా చెప్తే దాన్ని మైండ్లో ఫిక్స్ అయ్యుంటది అన్నట్టు
ఊ ఏ మర్చిపోకుండా ఉంటరన్నట్టు
ఆ కొలెస్రాము అదొకటిన్ను ఈ ప్రోటీన్ పౌడరు వాడిస్తే మస్తు మంచిది నాలెడ్జీ కూడా కొంచెం ఉంటాదనే నీకు మొన్న చెప్తే ఒకటో రెండో వాడి ఊరుకుంటువి నువ్వు
ఇంక నా దగ్గర డబ్బులు లేకుండుండే అట్లా ఆగిపోయినా
ఆ ఇప్పుడు కంటిన్యూ చెయ్ మంచిగా ఎందుకంటే చిన్నోడు గా ఆ ఆ తీసుకుంటాలే గానీ వాడేది ఏదైనా మనము కర క్ట్ గా కోర్సు లాగా వాడితే మంచిగుంటరు పిల్లలు కూడా ఎనర్జీగుంటారు మళ్ళీ ఫస్ట్ నుంచి మనం మద మూడు నెళ్ళు వాడి మళ్ళా మధ్యలో బంద్ చేసినా మళ్ళా ఫస్ట్ నుంచే మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఒస్తది అందుకోసమనే ఆరు నెలలు మంచిగా వాడితే కొంచెం ఇప్పుడు సెకండ్ క్లాసా ఫస్ట్ క్లాసా ఆహా ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం త తాగియాలె
ఇగ నాకంటే ఇగ అది అంటే వేరనుకోని ఆయన కన్నా కొంచెం బలం ఉండాల అని అని తాగిద్దాం అనుకుంటానా ఇగ
ఆ తాగించు తాగించు ఇప్పటి నుంచి కొంచెం పాలల్లో మంచిగా మంచి పాలల్లో తాగి కొంచెం పెరుగు మజ్జిగ ఇట్లా చేపిస్తే నీంకేం కాదు కొంచెం మంచిగుంటాడు ఎనర్జీగుంటడు
అదే అదే ఆయన కోసమే అనేగా తీసుకుందామని అడుదాం అనుకున్నా పోతానా
అదే మొత్తం వీక్ అయిపోయినాంక మళ్ళీ వాడడం కంటే కొంచెం కంటిన్యూ చేస్తే మంచిగుంటది హెల్తీగా అని
అదే అదే ఇన్ రోజూ వేసుకున్నాను అక్క ఈ రోజే అయిపోయింది
ఆహా షాపింగ్ చేసిండ్రా వచ్చినయా ఏమన్నా తీసుకున్నరా
తీసుకున్నా ఆయన చెప్పులు తీసుకున్నాం డ్రెస్సు తీసుకున్నా
ఊ చా సారీ తీసుకోలే
సారీ నా
మ్యారేజ్ డే కి మీ సారే తీసుకున్నాడా
ఆ సారుకు నేను అక్కడిది తీసుకున్నా చెట్టు షెట్టు షెట్టు దే షాపులనే షాప్ లోనే షెర్ట్ తీసుకున్నా చిన్నోనుకో డ్రెస్ తీసుకున్నా
ఆహా
ఆ ఆయనకు సాక్సులు
ఇచ్చినవా స్టిచ్చింగ్ కి ఊహూ ఊహూ డైలీవేరా డైలీవేర్ తీసుకున్నావు బాబుకు ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయింది కాదరా అవి షూస్ గిట్లా తీసుకోలా
షూ ఉన్నాయి కొత్త రెస్ కూడా ఉన్నాయి స్కూల్ డ్రెస్
ఉందా ఊ
ఒక్కటే ఓపెన్ చేసినా ఉంకోటి అట్లనే ఉన్నయి స్టిచ్ చేపిచ్చి
ఆహా ఆహా అంటే వైట్ షూస్ లేవా ఓ ఒక్కటేనా ఆహా
ఒకటే కలర్
ఆ అయినా వాళ్ళకు బుధవారం ఒకటి సివిల్ డ్రెస్సు తర్వాత యూనిఫామ్ ఉంటదిగా పీ టీ
ఆ గదే అదే బుధవారం
ఆహా శనివారం
రండే ఆ వారలో రెండె రోజులు
వారానికి రెండు రోజుల
ఆ పిటి డ్రెస్
సరే అండి సరే రా సరే అండి ఆ సరే రా మమత ఓకే థ్యాంక్ యూ కాల్ ముగించండి